హలో ఎం చేస్తున్నావే
ఇప్పుడే తిన్న అదే ఇళ్ళు మొత్తం సాధిర్నా మొత్తం బట్టలు అవి అని ఉంటే మడుతా పెట్ ట్టి ఆ పాత బట్టలు ఉం తం అన్ని తీసేసి సదిరి మ్ పొద్దున్న తిన్నప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పుడు అయిపోయి ఇప్పుడు తిన్నా
గ్రేట్
ఆ అద్ బర్రేల పంటున్నావ్ మంచిగ
సిగ్గుండాలి పొద్దునుంచి పని పనే తెలుసే నీకు
నువ్వేం పని చేసినావే
ఏం చేయలేదు అడుగు
ఏం చేసినవో చెప్పు ఫస్ట్
పొద్దున లేశిన సెవెన్ కి లేసేలోపు మా మహిళా సంఘం ముచ్చట పె డుతుర్రు లేష్ నువ్వే లేటుగా లేషినవ్ కబట్టి నువ్వే ఇల్లు ఉడువు అన్నారు పక్కల్ తీసి ఇల్లు ఉడిచి పాపతోని ఆడుకొని పా పన్ని ఆడిపించి
ఆ
మనలే క్యారెట్స్ తురిమి ఆ తర్వాత క్యారెట్స్ చోమి వడియాలు పెట్టినాం ఈ రోజు వడియాలు పెట్టి
బ్బ ఆ
ఇంకా ఇంకేం చేసినా బట్టలు మామమ్మీ పిం తే అవి ఎండేసిన జాడిచ్చిన
ఆ
బట్టలు మడుత పెట్టిన నిన్నటియి
మ్
చూడు ఇన్ని పనులు చేశిన
మ్ ఇంతేనా
అంతే నాన
మ్
నువ్వు పిన్నిి అయితవే నీకు కూడా తెలుస్తది
ఆ అయినప్పుడు
ఎన్ని రోజులే అక్కకి మహా అంటే ఇంకొక టూ త్రీ ఇయర్స్ ల పెళ్లి చేస్తారు
ఆ అంతే
సరే మ్ ఏంచవా
ఎం కూర
ఎం కూర పప్పుచారు
ఇంటి మాది కుడా సేమ్
ఓ
ఇంటికోచ్చినారా
లేదే ఇన్నే ఉన్న
ఆహా
ఈ రోజు నైట్ సాయంత్రం అన్న రేపు పోద్దు ఈ రోజు సాయంత్రం పోదం అనుకున్నా సుాడాలే
మ్ అమ్మవాళ్లు పోయిర్ర
చారు కార ఏమంటారు ఉప్పసాం ఉంది అక్క
ఉప్పిస కాదు ఉప్పు
రేతే బధ తూసా ను పాపడాలతే పోయిర్రే మమ్మీ వాళ్ళు నిన్న ఓచ్చిర్రు ఈ రోజు పొద్దున పోయిర్రు
ఆ ఫిఫ్టీ సెవెన్ ట్వ ఫోర్ కి ఎంత
ఫిఫ్టీ సెవెన్ కి ఆ ఎంత నైన్ పాయింట్ టూ
ఆ
ఫిఫ్టీ చి ట్వంటీ ఫోర్ కి నా అంటరే
ఆహా
మీక ఎంతా నాడగాక తెలుసు గా
తెలుసు ఆ
నేను చెప్పితానే నీకు వ హోమ్ న గడ ఇతర మార్కుడా
నా దగ్గర ఉంది
దొంగా
ఆ
నా పర్సనల్ నీకు ఎట్లా తెలుసే
నాకు తెలుసు చెప్పిర్రు
ఏ ఆ ఒక వేస్ట్ ఫెలో చెప్పుడు ఇంకెవరుచెప్పుకుంటారు ఇంకెవరు తెల్వదు మరి మార్క్స్ చేపిర్ర ఉ
అయింతే చెప్పిసిన
ఉ నాకు కూడా ఆ అన్న చెప్పిండు
నా ఎవర్ మక్స్
నా మార్క్స్ నీ మార్క్సు నిన్న నేను పోదున్న మొత్తం ఇ పొద్న్న నిన్న మొత్తం పని అయిపోయి నిన్న కొంచెం రిలాక్స్ అయిదామని మనం మూవీ ఇద్దాం అనుకున్నాం మాకు ఎప్పటి నుంచే డెకరేట్ చూద్దాం డెకరేట్ చూద్దాం అన్నారు సరే అంటే అమెజాన్ ప్రైమ్ లేదు నేనే ఏమన్నా ఇక ల్యాప్టాప్ లో ఐ బొమ్మని డౌన్లోడ్ చేసి చూదాం అన్ని మేము అనుకున్నాం
అ
ల్యాప్టాప్ ఓపెన్ చేసింటే పాప ఎడుస్తుందిని నే నాక్కకి ల్యాప్టాప్ ఇస్తునాను సో వాట్సాప్ ఓపెన్ చేసి అపుడే ఆ మనిష మెసేజ్ కంగ్రాచ్యులేషన్స్ అని మెసేజ్ వచ్చింది
ఆ
నాకు నాకు తెలియదు నేను కంగ్రాచులేషన్ అంటే మొన్న ఎన్ని కంపెనీలు రాష్ట్రం ఏదో సెకండ్ రౌండ్ కి పోయినా మేమోని నేను అనుకున్నా లీకో సేవా
ఆ ఆ
ఓకే విష ఆ ఇకా పైన చెప్పుకు ఏది
ఏ లోకి
చె అ ఏలేదు కొనటం అవి రెండు తీసుకుని
ఆ చెట్టుకి చూసినావా కాగరకాయలు వడ్డయి చిన్న పిందేలు
అదే ఇ
వచ్చి తెల్ల ప
ఏ పరేలేదూ
అదే అది వట్టినట్టుంది చెప్ప ంట అ అడచ్చ ఏ పట్కక కూర్గలా హీ ఇవేమో చిన్న చిన్న పిందలు అడ్డయి ఇడు దిష్ దర్కు పెట్టు తరపి వెటి దని మలకి ఎహ ఇ రా ద
హలో
ఆ ఆ
మ్ ఇట్లా చేస్తాం పనులు ఇంట్ల కూర్చొని ఏం చేస్తున్నావ్ అని అంటారు మళ్ళ
ఆ ఏందమ్మా నువ్వు చేసే పనులు ఆ చిన్న పాప కూడా చేస్తంది
సరేనే నాకు టైం వస్తది షోర్ మీ అక్క కూడా పెళ్లిగాని చెప్తానీను
ఆ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్ ఏమన్నావు
ఆ నేను చూడలే మా అక్క చూసింది నేను దేనుకో అనుకు దీనికి ఏదో ఒక కంపెనీది వచ్చిందేమో అనుకున్నా
మ్ హు
త్రీ నైన్ పాయింట్ వన్ నీకు అని అన్నారు
మ్
నైన్ పోయింట్ వన్ నకు నాకు అప్పటికి మెసేజ్ రాలే కదా టడెలిగ్రామ్లా నేను ఏమో బానే అని అన్నా తర్వాత స్క్రీన్ షాట్ పెట్టిర్రు మాట్లాడేషిన్ నేనుండి అది ఎడిట్ చేస్ సుంట అల అంత ఎడిట్ చేస్తారరా మీ ఫ్రెండ్స్ అని అన్నడు ఏ మరి ఏ మెసేజ్ జ్ రాలె ఏం రాలే ఇట్లా అని నేను ఆలోచ్ చిస్తున్న తరువాత సం ఆ సం ఎదో ఓపెన్ చేస్తే అప్ ప్పుడు గేట్ వేరరు పడ్డది అప్పుడు అర్థమైంది
కూడా అట్లనే పెట్టిం పెట్టినంకా ఆ అసలు ఏం మెసేజ్ లేదు ఏ టెలిగ్రామ్లల్ల ఎవరు చెప్పి తెలుగు మీ రిజల్ట్స్ అని అన్నా నిజమే అంటే నమ్మినలే నాకు అంత వస్తాయ అనీ అన్నా స్క్రీన్ షాట్ పెట్టిటి
ఈ సారి పార్టీ ఇయ్యాలి గట్టిగనే చంపుతా లేకపోతే ఈ సరి మాత్రం ఘోరంగా చంపుతా నాకు సంబంధం లేదు నువ్ నన్ను క్యాంటీన్ తీసుకపోయి ఏదో ఒకటి ఇప్పియ్యాలి గంతే
క్యాంటీనా సరే
అమే కు నాకంటే ఎక్కువ వచ్చినయి
తప్ప
సిక్స్టి ఇన్ని చేర్నున్నే మోన్ మట వచ్చకువ హలో సిక్స్టీ ఇస్తది ఎందుకియదు దాంతోని ఎట్లాగో ఇప్పించుకుంటా ఇద్దరు ఇస్తారు ఈ సారి
ఫస్ట్ ఫస్ట్ మెసేజ్ చేసి
నాకు తెల్వదు నువ్ వియ్యాలే అదియాలే ఫిఫ్టీ సెవెన్ ఇయ్యాలే వాళ్ళిద్దర్కి ఎట్లా నిన్ననే మాట్లాడ్నం. మాట్లాడ్తే వాళ్ళిద్దర్కి ట్వంటీ వన్కి నైన్ పాయింట్ త్రీ ఫైవ్ అంటగా
ఆ ఎయిట్ ఎయిట్ టాపర్
ఎయిట్ ఎంత టెన్నా
నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్
అవును ఇయు సిక్స్ థర్టీ టు
ఆ ఇన్ పాయింట్ టు
ఇంకొకలు ఎవరు ఫోటీన్
నైన్
సరే ముఖిల్ మాముల్గ రాలే ఈసారి మనందరికీ
ఏమోవ వాళ్ళు కళ్ళు మూస్కొన్ కరెక్షన్ ఆ
సీజిపిఎ పెరుగుతె సాలు మనకి దానికి మించి ఏం వ ఎంతైందే సీజిపిఎ
ఎయిట్ పాయింట్ ఫైవ్.
ఎయిట్ పాయింట్ ఫైవ్ నైస్
నీది?
నాదీ ఎయిట్ పాయింట్ నైన్ త్రీ
హమే ఆమె సిక్స్టీన్కి ఈసారి ఎక్కువనా ఎన్ ఎన్ ఎవరకి ఎక్కో
ఎక్క్ సిక్స్టీన్కే ఎక్కు ఉంటది ఆమెకి ఎప్
ఆమె ఫస్ట్ సెమ్ నుంచి నైన్ క్రాస్ చేస్తుంది.
అట్నే ఉంటదా ఆళ్ళ తోటి
కన్సిస్టెన్సీ
తుందా షో వాచీ భయమైతుందే
దేనికి?
కాలేజ్ ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాము హాస్టల్ కాలేజ్ స్టార్ట్ అయితే డ్రైవ్ స్టా ట్ అయితే ఏం నేర్చుకోలే ఎట్లా ఏమో అందర్ నేర్చుకుంటరు మళ్ళీ ఎవ్వడ్ చెప్తలేర్ నేర్చుంటున్నమన్ నేన్ బుగ్గైతున్న మధ్యల
నువ్వు లాస్ట్ మినిట్ ప్రిపేర్ అయితవు చెప్పేస్తవ్
అంత లేదాడా ఇంట్ల సాయం కాలం నిన్న రిజల్ట్ వస్ చ్చినప్పుడు అందర్ ఇంట్లనే ఉన్నరు.
ఆ
నిన్నా రిజల్ట్ వచ్చిప్పుడు అందరం ఒక్క దగ్గర్నే ఉన్నాం. మేము, మా పెద్ద మమ్మీ వాళ్ళు మా తమ్ మా తాతీ
ఆ
అందరం ఒక దగ్గర ఉన్నం అన్ నేన్ టెన్షన్ పడు ఇంట్లో అందర్ ఏమైంది ఏమైంది ఏమైందీ అన్ అన్నరు. ఏం లేద్ ఏం లేద్ రిజల్ట్ వచ్చింది అంటే మంచిగొచ్చినయా అంటే మంచిగొచ్చినయి ఇగో ఇట్లనే కోవాల్ ఎప్పుడు అని మా తాతమ్మ అంటుంది.
మ్
ఏమ్మారు మరి పార్టీ ఏమిస్తవ్ మండీయా లేకపోతే ఆశు ఈ సారైతే ఇడిచిపెట్టనే నేన్ అసల్ నువ్వే నన్ తీస్కపోవాలె నేన్ వద్దన్న తీస్కపోవాలె నువ్
ఓకే వద్దంటవా ని ముఖం
ఏ నువ్ ఎదిసల క్యాంటీన్ పోదాం మన నీను అసలు నువ్వనలే కదా సరే ఈసరి అయితే వదిలేయా
క్యన్ంటన్కి పొదమే మంచూరి తిస్తదే అంటే ఆ ఇప్పుడు వద్దులేవే అని అన్నా
మరి అట్లా నేను ఎందుకు కా వద్దన్న అంటే అని అను నన్ను తీసుకుపోయే రాధం రెడిగ ఉంటది కదా మధురెడిగ ఉంటది ఫిఫ్టీ సెవెన్ రెడిగుంటది సరేనే మరి
ఆ సరే
మ్